ఆ ఏం చేస్తున్నావ్ తిన్నావా ఖళీగానే ఉన్నవా
ఆ ఖాళీనే ఉన్నా జస్ట్ ఇప్పుడే ఏమైనా యోగాసనాలు నేర్చుకుందాం అని యూట్యూబ్ లో చూస్తున్నాను నువ్వు ఫోన్ చేసావ్
అవునా ఎందుకు అంటే అవి చేస్తే ఏమన్నా లాభం ఉంటుందా మనకి
ఆ అంటే ఇప్పుడు కు మనం ఏం పనులకు వెళ్ళట్లేదు కదా తింటాం ఆ తింటున్నాం ఖాళీగానే ఉంటున్నాం
పించండి మరి నేను కూడా నేర్చుకుంటాను హలో
హలో
కుపం
ఆ అంటే యోగాసనాలు ఇప్పుడు ఒకప్పుడు అంటే మన వాళ్ళు పని చేసే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు మనం అట్లా ఏమ అంతగా కష్టపడట్లేదు కదా శారీరకంగా ఆ అదే అంటున్నా అదే యోగా ఎందుకని అడిగారు కదా మీరు దాన్ కోసం అని చేప్ స్తున్నాను నేను
యోగా అనేది ఆ అవును ఇప్పుడు మన మైండ్ పీస్ఫుల్గా ఉండడం కోసం మనం ఖచ్చితంగా ఇప్పుడు స్పెషల్గా యోగాను పెట్టుకొని చేయాల్సి వస్తుంది ఒకప్పుడైతే వాళ్ళు పనిలో నిమిత్తమై ఉండేవాళ్ళు
ఉమ్ అదే గదా అందుకోసమే నేను కూడా చూస్తున్నాను కొన్ని కొన్ని ఆసనాలు కూడా నేర్చుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే
అవును నేర్చుకొవడం చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం దానికన్నా మనమే ఒకప్పట్లాగా పనుల్లో ఇన్వాల్వ్ అయితే మంచిదేమో అనిపిస్తుంది
ఆ కాని పనులు ఏం లేవు కదండి ఇప్పుడు పొలం కెళ్ళి చేయడానికి అయితే ఏం పనులు ఉండవు కదా
ఆ పొలం పనులు కాదు ఇంట్లో పనులే మనకు చాలా ఎక్సర్సైజ్ లాగా అయిపోతది
ఆ అంటే మా ఇంట్లో అందరు పని వాళ్ళు ఉంటరు అవును మా ఇంట్లో అంటే పని వాళ్ళంటే మా అక్క వాళ్ళే ఇద్దరు ముగ్గురు ఉంటరు వాళ్ళే జెస్తారు అన్నీ
వాళ్ళకి సాయం చేయొచ్చు కదా అప్పుడప్పుడు
ఆ అంటే నేను చదువుకుంటాను వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా
ఆహా చదువుకోవడం కూడా ఒక టైప్ ఆఫ్ మెంటల్ ఎక్సర్సైజే కదా
ఆ కానీ చదువుకొని చదువుకొని బాగా స్ట్రెస్ అవుతాను నేను అప్పుడప్పుడు వాళ్ళంటే ఖాళీగానే ఫోన్ లో చూస్తూ ఉంటారు కాబట్టి
వాళ్ళే పని అవునా అయితే మీరు ఖచ్చి తంగా ఆసనాలు నేర్చుకోవాల్సిందే వాటికింత సమయం కేటాయించవలసిందే
అదే దానికోసం అన్ యో ట్యూబ్లో చూసున్నా ఇందాకనే
ఉమ్ చదువు పక్కన పెట్టి దాని మీద చూస్తున్నారు అన్నట్టు
ఆ అంటే జ ఏ ఇప్పుడు చదువుకోవాలి ఏకాగ్రత ఉండాలన్నా చూడాలి కదా హలో ఆ చదువుకోవాలన్నా కూడా ఉండాలి గాదా ఆ ఏకాగ్రత్తగా చదువుకోవాలంటే నేర్చుకోవాలి కదా
ఆ అంతే కదండి
మరి మీరేమైనా చేస్తున్నారా
ఆ నేనేం చెయట్లేదు ఇప్పుడు మీరే ఎక్సర్సైజ్ అన్నారు కదండి వాటిని చూడాలి ఇక చెయ్యాలి
ఆ అంటే చూడండి నేర్చుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువ బయటి పనులకు వెళ్ళట్లేదు కాబట్టి మన శరీరం అంతగా అలసిపోదు మళ్ళీ అన్ని జబ్బుల పాలు అవుతాం
నిజమే అండి కాస్త ఇంట్లో ఉండి నేర్చుకుంటేనన్నా మన హెల్త్ మనకైనా బాగుంటాయి కదా
మ్మ్ అందుకోసమే కావాలంటే మీకు చెప్పండి నేను నేర్పిస్తాను ఒక రోజు ఇంటికి రండి నేర్పిస్తాను
అలాగే మీరు ఖాళీ ఉన్నప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయయండి అప్పుడు ఇద్దరం కలిసి చేద్దాం వస్తాను నేను ఖచ్చితంగా వస్తాను
మరి ఇప్పుడు మీరు కూడా ఏం పనలే ఏళ్లట్లేదా బయటకి
ఆ ఇప్పుడు ఈ ఎండాకాలం ఏం వెళ్తామండి ఎండలు చాలా మండిపోతున్నాయి కదా వర్షాకాలం అయితే వెళ్తాను
కాలంలో ఇది వంద రోజుల పని అని ఉంటది కదా
ఆ నేను వెళ్ళట్లేదండి మా అమ్మ ఉన్న మా నాన్న వెళ్తారు ఎందుకంటే ఆ బుక్ లో నేము ఉన్న వాళ్ళే వెళ్ళాలంటారు నాది లేదు అందులో
అవును అంటే ఒకప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండేది కాగానీ ఇప్పుడు చాలా కఖచ్చితంగా చేశారు అన్ని
మ్మ్ మ్మ్ మ్మ్ నిజమే అన్ని బాగా కరెక్ట్ గా చూస్తున్నారు వేరే వాళ్ళు వస్తే కూడా అడుగుతున్నారు ఎందుకు వచ్చారు మీరు అని నిజమే అండి ఎవరి పేరుంటే వాళ్ళే వెళ్ళాలి లేదంటే ఎవరెవరు రైళ్లు చేస్తున్నారు
అంతకుముందు ఏంటంటే ఉపాధి అవసరం లేని వాళ్ళు కూడా పేరు రాయించుకునే వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు తక్కువ వచ్చేటవి దానివల్ల
ఆ మళ్ళీ తక్కువ పని చేసి చాలా మంది పేర్లు రాయడం వల్ల కష్టపడిన వాళ్ళకి డబ్బులు రాకుండా అయిపోయేది
శ్రద్ధ తీసుకొం
ఆ ఇలా ఉండడమే మంచిదండి అప్పుడైతేనే ఎవరు కష్టపడుత న్నార వాళ్ళకి కరెక్ట్ గా డబ్బులు వస్తాయి కదా మళ్ళీ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ క ఎస్త ఇస్తారంటే ఈసారి
ఆ ఇలాంటివన్నీ డైరెక్ట్ అకౌంట్ పడతాయండి గవర్నమెంట్ నుండి వచ్చేటవి ఏవైనా మధ్యవర్తలు అంటూ ఏమి ఉండదు డైరెక్ట్ గా మన
మ్మ్ దీనివల్ల మనక్ కె లాభం కదా. మధ్యవర్తులు ఉంటే వాళ్ళు సగం తీసుకొని మళ్ళీ సగం మనకి ఇస్తారు. అదే ఇప్పుడైతే డైరెక్ట్ అన్ని మనకే వచ్చేస్తాయి కదా.
అది కూడా కరెక్టే. వచ్చేవె కొన్ని డబ్బులు అంటే మల్లి వేరే వాళ్ళు తీసుకుంటే ఎం మిగుల్తది చెప్ పండి
నిజమే వీళ్ళమో ఇక్కడ కష్టపడి పని చేస్తే వాళ్
ఇగ అదొక రకమైన తెలివి అని వాళ్ళు అనుకుంటారు. బట్ తెలవదు కదా వాళ్ళకి పక్కవాళ్ళ కష్టాన్ని దోచుకోవడం అపరాదమన్
ఇగ ఆళ్ళ చేసే వాళ్ళకి అది అలవాటు అయిపో తదండి అందుకోసం అని వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎంత వస్తే అంత మంచిది అన్నట్టుగా ఆలోచిస్తారు వాళ్ళు
అంతేలేండి కానీ ఏదో ఒక రోజు అన్ని అరికట్టడానికి ఇలా ప్రభుత్వం మళ్ళీ మార్పులు చేస్తూనే ఉంటది ఇది మంచి విష్
నిజమే అండి ఇట్లా ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తే బానే ఉంటుంది వాళ్ళక్కూడా కాస్త సాయం చేసినట్టు ఉంటది కదా
ఈ పని దినాలను వంద రోజుల నుండి నూట ఇరవై ఐదు రోజులకు కూడా పెంచారు కదా విన్నారా మీరు దాని గురించి
ఆ విన్నదండి కాకపోతే అది ఇంకా అమలు అవుతుందా లేదా అనేది తెలీదు నాకు
నాక్ అంటే అదే వాడుకలు అట్ల అలవాటు అయిపోయింది వంద రోజుల పని వంద రోజుల పని అని అని
ఆ కావచ్చు మరి ఈసర్ మా నాన్నని అడిగితే చెప్తారు ఒకసారి అడగాలిగా మా నాన్ననె
త్తలల్లో చూసాను మరి ఊర్లలొ ఇంక అది జ రుగుతుంద లేదా అని నాకు కూడ అంతగా తెలీదు
ఊ అంటే వెళ్తున్నారు ఒక రెండు వారాలు అలా అవుతుంది మా నాన్నగారు వెళ్ళబట్ ట్టి ఇగ ఇద్దరే కాబట్టి వంద రోజులు వా త తొందరగ అయిపోదు కదా అడుగుతాను కానీ ఒకసారి అడిగి కనుక్కుంటాను నేను కూడా
టనే డబ్బులు వస్తాయ ఇట్లా వారం పది రోజులలో తయా
ఆ వెంటనే రావు ఒక వారమియి అన్ని కలిపి అంటే మళ్ళీ వచ్చే వారంలో అలా వేస్తారు
అవును నెక్స్ట్ వచ్చే వారమే ఇస్తారు. ఈ వారం మళ్ళీ నెక్స్ట్ వారంయి మళ్ళీ వచ్చే వారం ఇస్తారా
అంటే అది అంతకు ముందు సంవత్సరం అయితే అలాగే వేశారు ఈ సరి మరే ఏం చేస్తారో తెలీదు అంటే నాన్నగారు వెళ్ళబట్టి రెండు వారలె అవుతుంది
అయినా ఈ పథకంలో ఇప్పుడు చాలా మార్పులు చేశారు సో కొత్తగా ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలీదనుకుంట
ఆ అదే అండి అందుకోసమనే ఇగా అంత క్లియర్గా ఏం తెలీదు నాకు కూడా దీని గురించి
ఉ కానీ ఈ పని వల్ల మంచ్ చే జరుగుతుంది పూడుకుపోయిన చెరువులు మళ్ళీ తవ్విస్
ఆ అవునండి మా అన్ని నీట్గ చేస్తున్నారు కదా వాళ్ళకి పని ఇచ్చినట్టు ఉంటుంది అంటే వా చేపిచుకునె వాళ్ళకి పని పోతుంది వీళ్ళకేమో డబ్బులు వస్తాయి కదా
రోడ్డు పక్కన కూడా చాలా చెట్లు నాటారు ఈ పని కిందనే
అవునా అంటే ఈ పని కింద అలా చెట్లు కూడా నాటించవచ్చా ఏం కాదా
ఆ నాట్ ఏ పనయినా పర్లేదండి నాటించ చూ అంటే ఇప్పుడు జస్ట్ వాళ్ళకి ఇన్ని గంటల పని వాళ్ళని ఉంటది దానికి తగ్గట్టు వాళ్ళకి డబ్బులు ఇస్తారు సో అదే పని కింద రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటించారు
అవునా అంటే జస్ట్ చెట్లు నాటితే సరిపోతదా లేదంటే దానికి వాటర్ అలాంటి
ఆ వాటర్ అనేది మనం కాదు అండి ఇప్పుడు మున్సిప పాలిటీ వాళ్ళు ఉంటారు కదా లేదంటే ఊర్లో ఎవరో ఒకరు నీళ్ళ ట్యాంక్ దాని గురించి చూసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నీళ్లు పోస్తారు జస్ట్ టు పని దగ్గర చెట్లు పెట్టేసి వెళ్ళొస్తారు
ఆహా చెట్లు గవర్నమెంటట్ ఇస్తది అన్నట్టు ఆ నర్సరీలో పెంచిన చెట్లు గవర్నమెంట్ ఇస్తే మనం బొక్కలు తవ్వి అందులో పెట్టేసి రావాలి అంతేనా
ఆ అవును అంతే వాళ్ళు చెప్తారు కొంత కొలతలు చెప్తారు ఇంత లోతుకి ఇంత వెడల్పు తవ్వ ప్తారు అంత వరకు తవ్వేసి చెట్టు పెట్టేస్తే సరి పోతుంది తర్వాత త దని బాదత గ్రామం లో ఎవరైతే చూసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు చూసుకుంటారు
మరి ఒకవేళ వాళ్ళకి ఇవన్నీ చెప్పే వాళ్ళు లేక అన్ని చెట్లు వాళ్ళు పెట్టాల్సిన చెట్లన్నీ లైన్ లో ఒకటే దగ్గర పెట్టేస్తే అప్పుడు మరి డబ్బులు ఇస్తారా లేకపోతే వాళ్ళు ముందే చెప్తారా ఇంత దూరంలో ఉండాలి చెట్లు
ఆ చెప్తారంండి ఎంత దూరం ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళకి చూసుకోవడానికి ఒకరు మేడ్ అనిట్ల ఉంటారు కదా వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళు పని పూర్త అయ్యేంత ఇంత వరకు అక్కడే ఉండి ఫోటో తీసుకొని వెళ్తారని చెప్పారు మరి మా నాన్నగారు
అవునా అలా అయితే ఏమ్ కాదు వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడాా మంచిగా చేస్తారు కదా
ఆ కానీ అది జ అంటే నార్మల్ విషయం కదా ఎవరికైనా తెలుస్తది చెట్లు కొంచెం దూరంలో పెట్టాలి లైన్ లో పెట్ట దాని తెలుస్తుంది కదా
ఆ తెలుస్తాధండి కాకపోతే కొంతమంది ఉంటారు కదా ఇలా చేస్తే తొందరగా అయిపోతది మన పని అన్నట్
అలా ఏం చేయరండి ఎందుకంటే డబ్బులు రావేమో అన్న భయం ఉంటు ఉంటుంది కాబట్టి అందరు జాగ్రత్తగానే చేస్తారు
ఆ అది కూడా నిజమే కాకపోతే మీరు ముందే చెప్పలేదు అని కూడా అడగచ్చు కదా
అర్థం కాలేదండి
అలా పెట్టేసి వచ్చిన తర్వాత డబ్బులు రావంటే మీరు ముందు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నారు కదా అని
ఆ అంటే పల్లెటూర్లలో మరి అట్లా ఎవరు ఉండరు మా అందరూ పచ్చదనం పెంపొందించడానికి ఆలోచిస్తారు కేవలం పని చేయాలన్నట్టు కాకుండా
ని అయితమే లేండి సరే అండి మరి నేను ఉంటాను ఇక
హ్ సరే మరి నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత
ఉ సరే బాయ్